స్నె హలో
హలో
హలో హలో నమస్కారం అండి
అవును మీకు నమస్కారం
చెప్పండి హ
మీరు చిన్నప్పుడు ఎలా అంటే మీ చిన్నప్పుడు లైఫ్ బాగుంటుంది మీకు ఇప్పుడు లైఫ్ బాగుంద అసలు మీ డైలీ లైఫ్ ఎలా ఉంటయ్
చిన్నప్పుడు లైఫే బాగుంటది ఎందుకంటే ఆ టైము మళ్ళీ రాదండి
ఆ
వుబుడు టైం టు టైం అప్డేట్ అవ్వాలి కాబట్టి తప్పట్టేదండి
ఆ అంటే మీరు చిన్నప్పుడు హాలిడేస్ హాలిడేస్ అలా వచ్చినప్పుడు ఎటన్నా వెళ్ళడం ఆడుకోవడం
చిన్నప్పుడు పండ కే ఊళ్ళో ఉండమనమండి ఇప్పుడు వేరే బయట బయట దేశాలు వచ్చేసి ఇక ఆ
విదేశాలలో ఉన్నారా
కాదండి అప్పుడప్పుడు కంపెనీ వర్క్స్
ఇప్పుడు పొలాలలో పోయి చేలల్లో ఆడుకోవడం ఈతకు పోవడం అలా ఏం చేశారా
ఆ చేశామ్ అండి
అంటే ఎప్పుడన్న ఈతకి పొయ్ దొరికార ఇంట్లో
ఆ దొరికామండి
అంటే అప్పుడు మీ సిచ్యువేషన్ ఏంది
అప్పుడు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసినోళ్లు చెప్పేశారు అండి ఇంట్లో
ఆ
చెప్పేత్తే నేను ఆళ్ళ ముందు నిజం ఒప్పే అనమాట
ఆ
ఒప్పేత్తే ఇనం ప్పుడు అంటే సాల్ సేతు ఈ ఈ ఒ ప్పుడ్ అంటే ఏసారి రటిది ఇబంద ధయ్దనుకో మలి ఎవరు ఉండర్
ఆ
హ
నేను కూడా చూశాను నేను కూడ దొరికాను ఓ సారి ఆ నేను మాన్నయ్య ఇద్దరం ఈతకీ కెళ్ళినప్పుడు ఇంటి దగ్గర వోళ్ళు చూసి
ఆ
ఇంట్లో చెప్పేశారు
ఆ
అప్పుడు చిద కొట్టారు ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కట్టేసి
ఆ
ఊ
ఇంటి పత్ర రోళంతా ఇదే అండి బాబు పాపం చిపెత్ అదవన్ని
పనులు వాళ్ళు చూసుకోరు పక్కోడు ఏం చేస్తున్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు
అవునండి
ఆ మీరేవనిర్కిల ఎప్ ప్పుడు
చేసామండి మళ్ళీ అంతా చసేస్త రాదు చిన్న చిన్న
ఆ మీరు పంటలు అలా ఏవన ఏయర నేన అట్లనే మస్తు చేస్తాండి ఎవడైన్నా ఏమన్నా బాగా ఇసుకిచ్చాడనుకో పోయ అల ఇంట్లో వాళ్ళ చెప్పేస్ తానండి వాడు ఏం చేసిండు తీట పనులన్నీ
అవునండి
ఆ వీడియోలు తీసి వాళ్ళ ఇంట్లో వాళకు చూపించెస్త డైరెక్ట్గా
ఓ మాస్ పెళ్లిగారు
ఊ సడేసును నేను
మీరేమన్నా మీరు ఎవన్న అంటే వాార్మింగ్ అలా ఏమన్నా చేస్తారా
కాదండి
ఆ
మాది చిన్న చిన్న బిజినెస్ ఉ ఇంత లైఫ్ అదా ఒక్ లీ
ఆ బాళ ఇస్త పెళ్ళోలా అంతే అమ్మమ్ మా అట్టేవన్ ఎలార
ఆ నేను ఇప్పు నేను ఇప్పు తాత ఊరు వెళ్ళ ఉనండి ఆ పంట పొలలు పశ్ పైసలంత ఇంట్లో ఉంటె టార్చర్ ఉంటది కదండి
మీ తాత ఏం పంట లేసేవాలు
పత్తి ఎఎక్కువ ఏసేవాడండి
ఆ మేము గుడా పొలలేస్తాం
అవునండి
ఆ మేము ఇంకా మేము అన్ని రకాల ఏస్తాం మొత్తం హల్డేస్ వస్తే ఎప్పుడు ఆ చేలోనే ఉంటాం
హ్మ్
మీరెప్పుడన్నా చేల అన్నం తిన్నావ
తిన్ లేదండి
బిర్యానీలు తినలేదా
బియానీ అవి వేరండి అది వేరే సిచ్యువేషన్ తిన్నామండి. ఈ వేరే సిచ్యువేషన్ అంతే ఆ ఈ ఫ్రెండ్స్ తెచ్చుకొని తిన్న వేరే
ఆ
కాతే కాల్తది ఆ మా సైడులేద్ పంట పొలాల్లో
ఆ
వొంటోని అతర వోండి అత్తే తినేసి వండి హ్మ్
అంటే ఆ ఎక్స్పీరియన్స్ వేర
ఆ ఎక్స్‌పీన్స్యూ వేరు
ఆ
వాళ్ళతో తిట్లు తిన్నమెయండి. ఫ్రెండ్స్ తో
ఆహా
మీ నెప్పేనా
ఆ చెప్పండి
మీరు చెప్పయినా ఫ్రెండ్షిప్ డే అయితే అ అప్పుడు ఈ సిచ్యుయేషన్దో ఫేస్ చేస
ఫ్రడ్ ఫ్రెండ్షిప్ బ్రేక్ అప్ హా
అవునండి
ఇప్పుడు మన తప్పు లేకుండా మనని ఎవ్వడనిమని అన్నాడు అనుకో ఆడు మొఖం మీద జెప్పి పేడమే వాద్దను మాటలు వోద్దు వద్దులేయని అట్లే ఉం
అంటే లైఫ్ చాలా చిన్నది గాదండి.
చానా చిన్నదే కాకపోతే కాదు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అట్ల ఉంటాయి ప్రతీ సారి సర్దుకుపోతాను అంటే కుదరదు గాదా
ఆ
బిహేవ్ చేస్తడో దానీకి తగ్గటు మనం బిహేవ్ చేయాలి
హ్
హ్ అది మనం దాని తగ్గట్టు తయారు గావ కొల్ కత్త
ఆ
అంటే మీరూ ఎవడన్నా వదిలేసారా ఏమీ
అవునండి. మాది అంటే చి నేను చిన్నప్పటి నుంచి ఇన్నీ రోజులు ఒక ఫ్రెండ్ ఉండే వాడండి. ఆల్రెడీ కనీ నువ్వూ యస్ ఉంచ నండి మొన్న ఒక ఇష్యూ వచ్చి నండి
ఆ
ఒందదని బవదా యూత్ అంతే లవ్ ఈ అని
ఆ ఆ
ఆవ ఒకటి అయిందండి
హ్
హ
నేను కూడా ఒక ఈ మధ్య ఒకన్నీ కొట్ట
ఆ హ్
అది వదిలేసాం అడు మాట్లాడట్లేదు.
ఐ
ఆ
ఇంకా ఏమేనా చెప్పండి మీరు చిన్నప్పుడు ఎంజాయ్ చేద చే
చిన్నప్పుడు ఎంజాయ్ ఎం ఉంది స్కూల్కి పోవడం, ఇంట్లో వాళ్ళ ఇచ్చి డబ్బులు కొనుక్కోవడం తినడం స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి రావడం బ్యాగ్ అడా పడేయడం ఆడుకోవడం తినడం అళ్ళిన్ ద్ర లేయడం మళ్ళీ స్కూల్కి పోవడం మళ్ళీ రావడం
అంటే వ హోమస్ ట్రై చేయరా అండి
హోమ్వార్క్ ఏముంది నైట్ ట్టేవ్ ఇంట్లో వాళ్ళు కూర్చోబెట్ లేద్ చేపిస్తారు ఆళ్ళే చిన్నప్పుడు హోం వర్క్ ఏముంది వన్ టూలు హై రాయడమే జరిపోద్ది.
అరేయ్ ఆ నే ఇంటివోయి నీళ్ళు తాగొత్తా ఆ చెప్పదంట ఆ వేదా
అంటే ఎక్కువ జేత ఎక్కువ ఆడుకునే వాళ్ళం చనా తక్కువ చదువుకోవడం కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మొత్తం రి వర్స్ అయిపోయింది
అబ్బో
ఇప్పుడు మొ
ఆ మీ పంట పొలాల్లో తె ఇప్పు ఆ లైఫ్ బాగుంటది అంటారా ఈ లైఫ్ బాగుంటది అంటారా
ఆ లైఫే బాగుంటది అ లైఫే బాగుంటది హ్మ్ మనన్న ఒక్కడు వచ్చి నువ్వెందుకు జేయలేదరా అని ఎవడు ప్రశ్నించడు
హ్మ్
ఇష్టం అది మన్ది కాబట్టి
అ మీరు చిన్నప్పుడు నుంచి ఇప్పుడో జూ ఫ్రెండ్షిప్ పదం ఉండేద్ కదండి ఎవరైనా అంత లాంగ్ టైమ్ మీతో ఉన్నారా
ఆ ఉన్నారు మా ఫ్రెండ్ ఓడున్నడు నా సెకండ్ క్లాస్ నుంచి ఇప్పడు వరకున్నడు
ఓ మై గా
ఆ
హ్మ్
మీకు
మొన్నే అయిందని జెప్పా కదండి టెన్ ఎయిటీ ఎయిట్ అయ్య అవునండి
ఆ చానా బాధగుంద్య
ఆహా తప్పదేదండి రండి
ఆ అంటే ఇప్పుడు రూమ్ లో కూడా మా మాట్లాడుకోరా
పడకు
ఇప్పుడు నా కళ్ళ ముందడు ఇద్దరు ఇప్పుడు విడిపోయారు ఇప్పుడుప్పుడే జస్ట్ అక్కడ ఒక్కలే అబ్బాయి అమ్మాయి
ఓ
అ
మీరు చాలా హ్యాపీగా ఉందండి
చాలా హ్యాపీగా ఉంది వాడు ఫోన్ చేస్తా ఉ పాపం మల్ల దిగింది మా కాలేజీలో పెద్ద లైట్ ఉంటుంది మెస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు షుడ్ యేరు ఇప్పుడు ఆ షుడ్ లోకి వచ్చారు ఇద్దరు కాసే మాట్లాడారు కత అన్నాడు వెళ్ళిపోయింది
ఓ
ఆ అదే అలిగి వెళ్ళిపోయింది లేకపోతే బ్రేక్ అప్ అయి వెళ్ళిపోయింది తెలియద్ మాకేం లేదు బ్యాక్గ్రౌండ్ నీ ఏమనా బ్యాక్గ్రౌండ్ ఉంటే మూత మోగి
కాదండి లవ్ లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమైనా ఉన్నా
నే షేర్ చేసుకోవాలనుకోవట్లేదు బాయ్
బాయ్